అండి నమస్కారం
ఏంది
నేను బాగున్నామండి మీరు
మేం బాగున్నామండి తిన్నారా అండి
హలో
హలో
ఆ తిన్న మీరు
తిన్నామండి ఏం తిన్నరండి
ఎగ్ రైస్ కాద్ చ చికెన్ చికెన్ చికెన్
తినిండేదే మర్చిపోయినారండి మీరు
చికెన్ చెప్తన్నాం గదండి
కెనండి ఈ రోజు
ఆ
ఉమ్ మీ గుళ్ళకి బోతారా అండి
మేమా రేరు చానా
అవునండి ఏమేమి గుళ్ళకి బొయినారండి దైవభక్తి ఉండాలండి ఖచ్చితంగా మీరు అట్ల వేరే అట్ల అంద చెప్పగుడుదు మాగా వెళ్ళాలండి గుళ్ళకి
బాగా మాకదే పని అంటండి గుర్లో గుచ్చోనుంటాం
గుళ్ళో ప్రసాదం కోసం పోకుడుదండి దర్శనం చేసుకునే కోసం పోవాలా
కా
కాదు కాలేజ్ పోకోకుండా మేము గుళ్ళో గుచ్చో నుంటామండి జపం చేసుకుంటా
అట్లా కాదండి అట్లంతా కాదు గుళ్ళకి మాగా మంచిగా వెళ్ళాలండి మీరేమేమి గుళ్ళకి వెళ్ళారండి.
మేమ్ మేము పోయింది. యాటచివాలయం కాప్పుడప్పుడు ఓ రోజు
అంటే పెద్ద పెద్ద గుళ్ళకి ఏమి వెళ్ళలేదండి మీ తిరుపతికి కేరల్నుంచి చెెలమట్లా
పోయనామండి.
పూజలు జేశారండి కా
లేదు లేదు చేయలేండి. అంత ఎక్స్పీరియన్స్ లేదు మాకు
చెయ్యాలండి నేను రెండు సాల్ చేసాను. బాగుంటుందండి చేయడం వల్ల మీకి మంచిగా అందరు చేయాలండి. దేవుడు అన్నాక మంచి భక్తి ఉండాలి. మంచి భక్తి పెట్టుకోని అందరు బాన్ తెలేగాదండి అదేవుడు మంచి
మీకుంటే మాకున్నేట్టేలే
అవునాండి.
మీకుంటే మాకున్నట్టేలే ఆ
ఉ వెళ్ళండి అప్పుడప్పుడు గుళ్ళకి అట్లంతా మంచిగా ఉంటది. ట్రిప్స్ కైతే పోతారా అండి. మీరు
ట్రిప్స్కి ఇంగ ఛాన్స్ రాలేదు పోవాల.
ఉమ్ ఉ ఏం ట్రిప్స్కి వెళ్లాండి నేనైతే మహారాష్ట్రకి ఏళ్ళానండి.
ఇంకేం వద్దు అక్కడ కేదార్నాథ్ కళ్ళపోలేదా హిమాలయ సైడ్
ఇంకా పోలేదండి పోవాల నెక్స్ట్ కేరళనే అండి ప్లాన్
ఆహా!
ఉమ్ కేరళ సైడ్ చాలా బాగుంటుందండి. అన్ని కాఫీ చెట్ ట్ లో అన్ని అద్భుతమైన దృశ్యాలు
కాఫీ చెట్లు కాదండి అక్కడ టీ చెట్లు
అదే అండి టీ చెట్లు
ఉమ్
ఉమ్ మంచిగా ఫోటోలు తీసుకోడానికి అన్నిటికీ చాలా బాగుంటదండి అక్క అంతా వాటర్ ఫాల్స్ ఇంకా గుళ్ళు కూడా అక్కడ చాలా బాగుంటాయి.
ఉమ్
ఇంకా అక్కడ కోకోనట్ ఆయిల్ ఫ్రెష్ గా దొరుకుతుంది. ఇంకా కొన్ని కొన్ని మంచి మంచి ఫుడ్స్ మనక్ దొరకని కూడా అక్కడ దొరుకుతాయి. ఉహుం చాలా బాగుంటుందండి అక్కడ ఇంకా అండి మీర ఏమైనా ఏమైనా ట్రిప్స్కి ఏమ్ ఎక్కడికి వెళ్ళలేదా మీరు అసలు
మేమా బడ్జెట్న్ బట్టి పోతాంటం
అవునండి హ్మ్ అన్ని వెళ్ళండి. ఇప్పుడే తిరగాలి మళ్ళీ తిల తిరగలేరు కాబట్టి
హుమ్ కిర్ ఉండే డబ్బులు కొట్టండి పోతా
ఓ సరే అండి అలా కాదండి. మంచిగా ఎంజాయ్ చేయాలి కాబట్టి మంచి తిరగాలండి అన్ని చోట్లకి
అదే అండి ఎంజాయ్ చేయాలంటే డబ్బులు ఉండాలి కదా మీరు కొట్టండి మేము పోతాం.
సరే అండి.
హా
ఏయ్ ఇంకా అండి ఇ ఉమ్మ్ తిరుపతికి అళంతా ఎళ్ళారాండి మీరు
ఉహ్మ్ హ్మ్
ఎల్లా కాల్ మార్గనా ఎళ్లారా లేకపోతే బస్ లో ఎళ్లారా అండి
ట్రైన్ల
నడక ‌అండి తిరుపతి నుంచి తిరుమలకి
అద్య అద ఒకసారి నడక ఒకసారి బస్సు
ఉమ్మ్ నడక మార్గం వెళ్తే బాగుంటుంది కదండి అన్ని తినేటివన్నీ ఉంటాయి మామిడికాయలు అన్ని ఉంటాయి అక్కడ
అవునండి ఉంటాయి
ఉమ్మ్ మ్మ్ ఇంకా ఆంజనేయని స్వామి ఉంటారు మధ్యలో అన్ని స్టెప్స్ ఎట్లేక్కగలిగారంండి మీరు
కామండి కానీ కాళ్ళు పాళ్ చాలా నొప్పిచయండి
టాబ్లెట్స్ ఏసుకోవాల్సిందండి తర్వాత
టాబ్లెట్సా అట్ట చిన్న చిన్న రోగాలుకి ఏసుకోకూడదండి మళ్ళీ పెద్ద పెద
ఉమ్మ్ దర్శనం ఎట్లా జరిగిందండి ఎన్ని గంటలు పట్టింది మీకు
ఇరవై నాలుగు గంటలు పట్టింది
అంతసేపు షెడ్లలో ఎసారండి
ఆ
ఫుడ్ అవంత ఎట్లాండి వాళ్ళు ఇచ్చారా మంచిగా
ఆ అన్నదానం అంత బాగుంది
ఆ అక్కడంతా అన్నదానం చాలా బాగుంటుంది కదా అండి అ అసలు తిరుమలలో డబ్బులు లే కున్నా బతికేసేయొచ్చు అన్నీ ఫ్రీనే అక్కడ
ఆడే కాపా షెడ్ ఏసుకొని ఉండేది మేలు బాగుంటది
అడ షేడ్ ఏసుకోవాలంటే ప్లేసులు మనం కొనలేమండి
సన్యాసం తీసుకునేది యడ
మీరు అట్లంతా చెప్పద్దండి ఓన్లీ దేవుడి దగ్గరికి దర్శనంకి ఎళ్ళాలి అన్నింటికది
లాక్ లాకర్లో సన్యాసం తీసుకుండేది
ది వాళ్ళు
ఇట్టే పోయి మళ్ళా వచ్చేది
అట్లంతా జరగదండి
రోజుకో ఆధార్ కార్డు పెట్టేది
ఉమ్మ్ ఇంకా బజ్ తీసుకురావాలండి అన్నీ అంతేందుకండి రోజు మనకు అప్పుడప్పుడు నెలకోసారి దర్శనం దొరికిన చాలు రోజు ఏం అవసరం లేదు
రోజు ఏ అవసరం మనమేం రోజు దర్శనంకి పోమండి అడ అడఊకే పనుకుండే సన్యాసంకో
ఉహ్మ్ ఉమ్మ్ ఆ అండి అరుణాచలం పొ ఎప్పుడైనా ఎళ్ళినప్పుడు నడిచండి పద్నాలుగు కిలోమీటర్లు ఇంకా మోక్షమార్గం ఖచ్చితంగా వెళ్ళ డి అదిక మోక్షమార్గం కూడా మిమ్మల్ని ఉమ్మ్ ఇంకా అండి అక్కడ గూడా దర్శనం మంచి చేసుకోవాలి హే అలా కాదండి చెప్పేది వినండి
వేరే కాల్ వస్తుంది హ
హలో అలా కాదండి ఇంకొంచెం సేపు ఆగండి నేను చెప్పేది వినండి
మీ సోది ఏం చెప్పి చెప్పండి
హలో
ఆ
అలా కాదండి మీరు ఇట్ల మీరు ఇట్లయితే కష్టం అండి దేవుడి భక్తి చాలా పెంచుకోవాలండి గు ళ్ళకి చానా వెళ్ళాలండి
మాకు ఎంత పైన దేవుడే భక్తి
ఆ అండి
మాకు ఎంత పోయినా మా దరిద్రం ఎప్పుడు ఉంటుందిలే
అట్లా అనుకుంటే ఎప్పుడు అట్లే జరుగుతుదండి మీరు దాంతో ఉండకూడదు ఎప్పుడూ ఆ పాజిటివ్ థింకింగ్ తోనే వెళ్ళాలండి ఎప్పుడు
పాజిటివా
పాజిటివ్ మైండ్ పాజిటివ్ గా థింక్ చేసి పాజిటివ్ గా వెళ్తేనే అండి అని పాజిటివ్ గా జరిగేది హ్మ్ ఇంకా అండి మీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి తెలుసా అండి
ఆ ఎందుకు తెలీదు
హ్మ్ అక్కడ తేరు జరుగుతదండి పది రోజులు పది రకాలుగా చేస్తారండి బ్రహ్మో ఉత్సవాలు పది రక
దాని పక్కన కటానపల్లి కూడా అండి బాగా ఫేమస్ మేమంద మేమ అండి ఆర్కెస్ట్రా బాగా పెడతాడు
అవునండి అక్కడ గుడి ఉంది కదాండి ఫేమస్ మాకు కూడా అది విన్నాను అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు విన్నానండి వేమనా తెలీదండి వేమన స్వామి గుడి ఒక్కటే తెలుసండి మాకి
అవును మన మన తొమ్మిది ఆర్కెస్ట్రలు పెట్టి ఒక ఆర్కెస్ట్రా కూడా సక్రమంగ జరపలే
అట్లాంటివన్నీ చేయకూడదండి దేవుడి దగ్గర అందుకే జరగలేదు మంచిగా దేవుడు అన్నాక దేవుడి దగ్గర మంచి మంచి పనులు చేయాలి ఆర్కెస్ట్రాలు డ్యాన్సులు చేయ్ డాలు నాట్యాలు అట్లాంటి చేయకూడదండి అందుకే ఆ దేవుడికి ఇష్టం లేక అవి చెడగొట్టింటాడు
హ్మ్
హ్మ్ ఇంకా కదిరి దగ్గరికి వెళ్ళారా అండి ఎప్పుడైనా
ఆ పోయిన
హ్మ్ ఎంత బాగా అలంకరిస్తారు కదండి పూలు పండ్లు అన్నిటీతో చూసారండి మీరుఅవంతా
ఆ
ఇంకేమండి తిమ్మ మరి మాను తెలుసా అండి మీకు చెట్స్ ఉంటది తొమ్మిది ఎకరాలు అట్లా ఒకటే చెట్టు అన్ని ఎకరాల్లో ఉంటది అది కూడా బాగా ఫేమస్ అండి అక్కడ జాతర కూడా జరుగుతుంది అక్కడ కూడా హ్మ్ అక్కడ కూడా మంచిగా జనాలందరు బాగా వచ్చి బా సందడి సందడిగా చేస్తారండి
హ్మ్
ఉ జాతరలు అట్లంతా బాగుంటాయి కదండి చూడ్డానికి
చుట్టుపక్కల అంతా జాతరలే వారానికి నాలుగు జరుగుతాయి
అవునండి మీరు బాగా వెళ్తారండి బాగా ఎంజాయ్ చేస్తారా అన్నిటికెళ్ళి
ఆ
ఉ హు సరే అండి అయితే
ఉ సరే
నువ్వు చెప్పు